హలో
హలో ఏం చేస్తున్నారండి వంట గదిలో కొత్త ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నావా
వామ్మో వంట ఇప్పుడే ముగించి బయటికి వచ్చాను కానీ వంట అనగానే నకు మన మొదటి ప్రయత్నం గుర్తొస్తుంది
నాకైతే ఆ రోజు గుర్తొస్తే ఇప్పటికి భయం వేస్తుంది నీకు గుర్తుందా మనం టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏదో స్పెషల్ చేద్దామని ఫిక్స్ అయ్యాం
అవును ఎవరో వస్తారని మనం మ్యాగి కాకుండా పెద్ద వంటకం ఏదో ప్లాన్ చేసాం కదా ఆ రోజు
అవును పులిహోరా కానీ అది పులిహోరా కాకుండా ఏదో వింత ప్రదత్తం అయిపోయింది
నిజమే చింతపండు రసం సరగ్గా ఉడకక ముందే అన్నం కలిపేసావు నువ్వు
నేనా నువ్వు కదా ఉప్పు ఎక్కువ వేసింది అసలు ఆ అన్నం తి తిన్న వాళ్లో ముఖం చూడాలి పాపం
పాపం మా తమ్ముడి తిని అది పులిహోర లేక పచ్చడా అని అడిగినప్పుడు నాకు ఏడ్పు వచ్చింది
మరి ఆ టీ సంగతి గుర్తుందా చక్కెర బదులు ఉప్పు వేసావు ఆ రోజు
అమ్మో అది అస్సలు మర్చిపోలేను గబ గబా ఏదో ఒకటి ఇచ్చేయాల అని ఉప్పు వేసి కలిప వేశాను మా నాన్న ఆ టీ తాగి ఊసే ఊసేసినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో
నిజమే అప్పుడు మనకి కారం ఎంత వేయాలో ఉప్పు ఎంత వేయాలో అసలు తెలిసేదే కాదు కదా
అవును అంతా అమ్మ మీద ఆధారపడే వాళ్ళం కానీ ఇప్పుడు యూడు మనమే పెద్ద వంటగాళ్ళం అయిపోయాం
నిజం చెప్పావు ఇప్పుడు ఏ వంట అయినా చిటుకలో చేస్
స్త ఇ అది స నేన్ పెట్టేశోస్త మరి నీకా బిర్యానీ చేసిన మొదటిసారి గుర్తుందా మాడువాసన ఇల్లంతా వచ్చేసింది
అది మాడలేదురా కొంచెం క్రిస్పీగి గా అయి పోయింది అంతే కానీ ఆ తర్వాత అమ్మ వచ్చి క్లాస్ ఇచ్చింది
నిజమనే అప్పుడే తెలిసింది వన్ ట్టా అంటే కేవలం కలపడం కాదు అదొక పెద్ద ఓర్పు పరీక్ష అని
అవును ఇప్పుడు మనం మన పిల్లలకి నేర్పిస్తుంటే ఆ మన అమ్మలే గుర్తొస్తున్నారు మనకి
ఖచ్చితంగా వాళ్ళు చిన్న చిన్న తప్పులుచేసిన మనకి ఎంత కోపం వస్తుండె కదా అసలు
అరె ఒక్క నిమిషం ఉండు
అవునె ఇందాక ఉప్పు చెక్కర అన్నవ్ కదా కదా నాకు ఇంకోటి గుర్తొచ్చింది మనం మొదటిసారి చపాతీలు చేసేటప్పుడు అవి ఎ ఆకారంలో వచ్
గుర్తులేక ఏ చాపతిలో అయితే ఇండియా మ్యాప్ ల వచ్చింది నీదైతే అసలు ఏ ఇలా వచ్చిందో కూడా గుర్తులేదు
నిజమేనే ఆ పిండి కలపడం దగ్గర మనకి సగం ఓపిక అయిపోయేది చేతులనిండా పిండ రెంటు కర ఉంటయ్ ముఖం మీద పడ్డా చమట తుడుచుకోవడానికి కూడా వీలు ఉండేది కాదు మనకి
మరి ఆ చపతులు కాలిసిన తర్వాత ఎలా ఉన్నాయో తెలుసా నీకు ఒక్కొక్కటి ఒక్కొక్క రాయిల ఉండేవి పాపమ్ మా నాన్నగారయితే పళ్ళు ఊడిపోతాయో ఏమో అని భయపడుతు తిన్నారు
అవును మా ఇంట్లో కూడా అంతే అమ్మాయితే ఏం అనలేక లోపల నవవుకుంటూ బానే ఉం ది లే మెల్లగా వస్తుంది అని సర్దు చెప్పేది నాకు
అలా ఆ పోపు వేయడం గుర్తుందా నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు వేయగానే అవి చిటపట లాడుతు వెనక్కి మన పైకే వచ్చేవి కదా
అమ్మో ఆ భయం వల్ల నేను ఇప్పటికి పోపు వేసేటప్పుడు గడితో దూరం నుంచే వేస్తాను ఒకసారి అయితే ఆ వేడి నూనె నా చెయ్యి మీద పడి కొంచెం గాలింది గుడా నాకు
అవునా నాకు కూడా అలాగే జరిగింది అందుకే వంట అంటే అప్పట్లో ఒక పెద్ద సహ సన్ లాగా అనిపించేది మనకి
నీజమెనే మరి ఆ కూరగాయలు గొయడం సంగతి ఏంటి వేల్లు గోసుకోకుండా వంకాయలు బెండకాయలు కూడా ఎంత కష్టమో
అవును బెండకాయల చిగురు చేతికి అంటుతుంటే ఆ విసుగు ఉండేదో ఇప్పుడు చూడు కళ్ళు మూసుకొని కూరగాయలన్నీ కట్ చేస్తున్నా
అవునే ఇందాకే చెపాత్లు అన్నావు కదా అసలు ఆ పిండి కలిపేటప్పుడు మనం చేట్లకి అంటుకునే జిగురు గుర్త వచ్చిందా గోళలో గుడా పెండి వెళ్ళలిపోయేది
అవును ఆ పిండి వదులకపోయేసరికి మనం చేతిలో ఒకదానికి ఒకటి రుద్దుతూనే ఉండేవాళ్ళం కదా
కాల్చేటప్పుడు వచ్చి ఆ మాడు వాసన ఇల్లంతా పొగ వచ్చేసేది
అవును ఆ పొగ చూసి అమ్మ పరిగెత్దుకుంటూ వచ్చి ఏం చేసావె ఇల్లు తగల పెడతావా అంటూ అరిచేది అప్పట్లో మనకి ఆ వంట ఎం త ఉండేదో కూడా తెలిసేది కాదు
అవును హై ఫ్లేమ్ లో పెట్టి మార్చేసే వాళ్ళం మరి ఆ మొదటి సార్ కాఫీ చేసిన అనుభవం డికాషన్ ఎక్కువ అయిపోయి అది కాఫీలా కాకుండా ఏదో మందులా ఉండే తాగినప్పుడు
అవును ఆ చేదు భరించలేక మళ్ళీ అందులో అర చక్కెర కలిపేసేవాళ్ళు మన నాన పాపం ఆ పా పంచధార పాయకం తాగి కూడా బానే ఉంది అని చెప్పేవారు
నిజమేనే నాన్నలకి మన మీద ఎంత ప్రేమో కదా మరి ఆ వంకాయ కూర సంగతేంటి పు చ్చుల్ చూడకుండానే కొసేసి వంట చేసేవాళ్ళం మానమైతే అప్పట్లో
అది గుర్తొస్తే ఇప్పుడు కూడా నాకు ఆసయ్యం వేస్తుంది ఎ పెట్లో పురుగులు కనిపి స్తే మనం చేసిన ఆ కేకలు అమ్మ వచ్చి తిట్టిన తిట్లు అబ్బో అదొక పెద్ద యుద్ధమే జరిగింది ఇంట్లో
అవును ఇప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్ గా వండుతున్నా ఆనాడు చేసినా తప్పుల్లో ఉన్నంత సరదా ఇప్పుడు లేదు కదా
కరెక్టేరా ఇప్పుడు వంట అంటే కేవలము ఏం వండాలి అనే టెన్షన్ తప్ప ఆ ప్రయత్నం చేయాలి అనే ఆలోచన ఎవ్వరికి లేదు అంతా తగ్గిపోయింది కదా
అవునె ఇందాక వంకాయ కూర అన్నావు కదా అసలు ఆ కూరగాయలు కోసేటప్పుడు మన వేళ్లు ఎన్ని సార్లు తెగ గుర్తొచ్చిందా నీకు
అమ్మో అవును ఆ కత్తిపీట మీద కోయడం మనకి అప్పట్లో ఒక పె ద్ద టాస్క్ బెండకాయలు కోస్తుంటే ఆ జిగురు చేతికి అంటుకొని మొహం మీద చెమట తూడుచుకోవడానికి వీలయ్యేది కాదు
నిజమేనే ఆ జిగురు వదలేకపోయేసరికి మనం చేతులు డ్రెస్సుకే తూడ్చుకునే వాళ్ళం కదా అరే ఆ ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళలో నుంచి వచ్చే నీళ్లు గుర్తున్నాయా
ఆ కళ్ళు నలుపుకుంటూ ఆ కారం తగిలి ఇంకా ఎక్కువ ఎడ్చేవాళ్ళం మరో ఎవరో చెప్పారు కదా అని కంట్లో నీళ్ళు పూసుకొని ఉల్లిపాయలు కోసే వాళ్ళం కద
అవును మరి ఆ పప్పు ఎనప్పడం గుర్తుందా ఎంత తిప్పినా ఆ పప్పు మెత్తగా అయ్యేది కాదు మ న చేతులు మాత్రం నొప్పిపూట్టేది
నిజమైన అమ్మ వచ్చి ఒక నిమిషంలో దాన్ని వెన్న చేసి వెన్నలాగా చేసే ఆ టెక్నిక్ మనకి రావడానికి కొన్నేళ్ళు పట్టింది కదా
మరి ఆ కొత్తగా పెళ్ళైనా మనం చేసిన వంటల సంగతి ఏంటి ఏదో స్పెషల్ చేద్దాం మని యూట్యూబ్ చూసి అంత వింత పదార్థాలు చేసే వాళ్ళం
అమ్మో నేనొకసారి కేక్ చేద్దామని కుక్కర్ కుక్కర్ లోపల పెడితే ఒక పెద్దటి నల్లటి రాయి వచ్చింది ఆ
హా నా దగ్గర కూడా అలాంటి కథలు చాలా ఉన్నాయి లే కానీ ఆ తడబాట్లో ఉన్న అమాయకత్వం మే ఇప్పుడు మనల్ని ఇంత పర్ఫెక్ట్ గా మార్చిందనిపిస్తుంది నాకైతే
అవునే ఇందాక కేక్ అన్నావు కదా అసలు ఆ ఓవెన్ లో ఓవెన్ లు లేని రోజుల్లో కుక్కర్ లో ఇసుకో వే సీ మనం చేసిన ప్రయత్నం గుర్తున్నాయా మీకు
ఆ అవును ఆ కేక్ ఉడికిందో లేదో అని పదే పదే మూత తీసి చూడ్డం లోపల చాకు పెట్టి గు చడం చివరికి అది కేక్ లా కాకుండా ఏదో గట్టి బిస్కెట్ లా తయారయ్యేది
నిజమేనే కానీ అప్పట్లో మనకి అదే పెద్ద స్టార్ హోటల్ వంటలా అనిపించేది కదా ఇప్పుడు అన్ని వెరైటీలు వండిన ఆ రోజుల్లో ఆవకాయ అన్నం కలి కలిపి అందరం ఒకే ప్లేట్ల తిన్న రుచి రావడం లేదు కదా
అవునే ఇందాక కుక్కర్ ప్రయోగాలు అన్నావు కదా అసలు ఆ ఓవెన్ లేని రోజుల్లో ఇసుక వేసి మనం చేసినా కుక్కర్ గుర్తొచ్చిందా అది కేక్ లా కాకుండా ఏదో గట్టి బిస్కెట్ లా తయారయ్యేది
అవును అది ఉడికిందో లేదో అని పదే పదే మూత తీసి చాకుతో గుచ్చి చూడడం చివరికి ఆ ఇసుక అంత టేక్ లోకి వచ్చేది కదా
అయినా సరే మనం దాన్నె అమృతంలా తినేవాళ్ళం
నిజమైన ఆ వయసులా ఆ ఒత్తిడి మీద ఉన్న ధ్యాస దేని మీద ఉండేది కాదు
అయ్యో ఇంకా మరి ఏంటి విశేషాలు
ఇంకా ఏమున్నాయండి మీరే చెప్పాలి ఆ కేక్ చేయడం అయితే నేనిప్పటికి మర్చిపోను
ఉమ్ ఒకసారి అయితే ఆ విజుల్ రాకముందే నేను మూత తీయబోయాను ఇం కేముంది ఆవిరి ముఖానికి తగిలి కనుబొమ్మలు కూడా మా డిపోయేవి అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి గ్యాస్ గట్టేసింది
అమ్మో నాకూడా అలాంటిదే జరిగింది మనం ఏదో ఒక కొత్త ఐటెమ్ చేద్దామ ని యూట్యూబ్ లో చూసి మొదలు పెడత కానీ అది చివరికి ఏదో అవుతుంది
అప్పుడమ్మలుక్ చూడాలి దీనికోసమా ఇన్ని సామాన్లు వాడ్ చేసి న్నట్టు చూస్తది మన వైపిగా
నిజమేనే ఆ వంటగది అంతా చిందర వందరగా చేసి సామాన్లు తోమకుండా మనం జారు
అప్పుడు మొదలవుతుంది అసలైైన తిట్ల పురాణం పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఇలాగే చేస్తావా అని అమ్మయిచ్చే డైలాగు ఇప్పటికీ వింటూనే ఉన్నాం
ఆ డై ఆ డైలాగ్ వినని అమ్మాయి ఉంటుందా అసలు ఆ మొదటిసారి ఛాయ్ చెప్ ప్పినప్పుడు చెక్కెర బదులు ఉప్పు వేసిన ఆ ఘటన ఇంకా గుర్తుంది నాకైతే
అబ్బా అది అస్సలు గుర్తు చేయకే గబా గబా ఏదో ఒకటి ఇచ్చేయల నొప్పు వేసి కలిపేసాను మా నాన్న ఆ టి తే తాగేసి నా పరిస్థితి ఎలా ఉందో అప్పుడైతే
అవును ఇందాక ఉప్పు చక్కర అన్నావు కదా నాకు ఇంకొకటి గుర్తొచ్చింది మనం మొదటిసారి చెపా తిలు చేసినప్పుడు ఆ ఆకారం గుర్తుందా నీకు
ఆ గుర్తులేక ఏంటి నా చపాతీలైతే ఇండియా మ్యాప్ ప్ల అట్లా వచ్చింది నీదైతే అసలేదేశమో గూడా అర్ధం కాలేదు
నిజమేనే ఆ చపాతీలు కలుస్తుంటే ఆ ఇల్లంతా మంటగా ఉండేది
అవును మరి ఇంకా ఇప్పుడు వంట చేసావా మరి
ఆ చేయాలి ఇక సరే మరి ఉంటానేను
ఉమ్ సరే మరి ఇంట్లో వాళ్ళని అడిగినట్టు చెప్పు
ఆ సరే చెప్తాను నేను కూడా అడిగానని చెప్పండి
ఓకే ఉంటాను మరి మ్